హలో బాగున్నరా అండి
ఎలా ఉన్నారు
బాగున్నాము డిన్నర్ అయిందా
ఉ ఇంకా లేదు బ్రో తినాలి
ఓకే ఒకే ఓకే ఓకే ఇంకా తినాాల అయితే మీరు తినాలి తినాలి ఇంక టైం పడుతుంది తుంది మా అక్క ఇంకా చేస్తా ఉంది తర్వాత తింటామని చెప్పన్నాము
మ్
మీకు అంటే చిన్నప్పుడు మీరు అంటే ఆవు మీంట్లో ఆవులు కానీ ఇంకేమన్నా ఉన్నాయా మీరు ఇంటికాడ
ఆవులు అట్లాంటివి ఏమి లేవు బ్రో ఆ మరి మీ ఇంట్లో అంటే మా విలేజ్ లో ఉన్నారు విలేజ్ లో ఉన్నాయి కానీ మాకంటూ ఇంట్లో లేదు
ఆహాహా మేము నాకు గుర్తుంది నేను చిన్నప్పుడు పొటేల్ చిన్నప్పుడు పొటేళ్లు మేపినాను దాని తర్వాత దాని తర్వాత ఒక బర్రీ ఉనింది బర్రీ ఎనుము ఎనుములు ఒక ఒక బర్రీ ఉనింది బర్రీని కూడా మేపినను
మ్
తర్వాతా మ్ ఆవు ఆవులు ఆవులు కూడా ఉన్నాయి మాకు
మ్
నైట్కి గడ్డి గడ్డి కోసుకొచ్చి పెట్టేవాడిని మా పొంలోకిళ్ేసి నాకు వేరేొంలోకిళ్ళి కూడా గడ్డి కోసుకొచ్చిట్టేవాడిని ఆవుకి
మ్
అది మా నాన్నగారు హమ్ నెల్ రోజులు ఉన్నాయన్నమాట ఆవులు మళ్ళా మా అమ్మగారు అటిని చూసుకోలేక వాటిని అమ్మేసినం అనమాట ఆవులు
మేము ఎప్పుడు పెంచుకోలేదు మా నాన్నమ్ ఉండేటప్పుడు పెంచుకున్నర్ అన్మాట ఆవుల్ని ఆవిడ అప్పుడు వాళ్ ఇంక అవే కదా ఆవులు పాలు పాలు బితకడము వాళ్ళు వాటిని చేయడము పూజించడము ఇట్లాంటివన్నీ తెలుసు అనమాట మా నానమ్మ ఇది జెసెటప్ ఇప్పుడు నా చిన్నతనంలో ఆ తర్వాత ఇం ఇంకా వాళ్ళకి ఏజ్ పెరగంగా ఇంకా పల్లెటూరు నుంచి కొ మేము కొంచెం టౌన్కి రావాల్సి వచ్చింది సో ఇంకా వాటి నుంచి దూరమైనం అన్నమాట అప్పటి వరకు ఓకే ఇప్పుడు ఎద్దుల్ని వే తీసు వెళ్తరు కద పో లో దున్న దనికి అదంతా కూడ తెలుసు లైక్ నాకు కొంచెం కొంచం ఫార్మింగ్ గురించి కానివ్వండి వరి పంట వరి పంట గురించి తెలిదు ఇది వేరుశన గింజులు వేస్తరు కదా
ఆ మీరు ఏమేమి వేస్తారు మీ పొలంలో చెప్పండి
మా పొలం మాకంటూ పొలం లేవు అంటే బయట బయట వేరే వాళ్ళు పొలంలో ఉంటాయి కద ద వాళ్ళు వేస్ సరే అనమాట ఇప్పుడు వర్సెనాగ్ గింజలు పంట మాత్రం నేను వేస్ చూసాను దగ్గర నుంచి
ఒకే ఒకే
స్టాండర్డ్ ఓ నైన్త్ స్టాండర్డ్ ఓ చదివేటప్పుడు అనుకుంటాను నేను ఇంకా చిన్న ఏజే నాది ఆ అప్పుడు లైక్ మా పిన్నితో పాటు వెళ్లేదాని అనమాట నేను అది వేసేదానికి యలా మా పిన్ని వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోతరు అనమాట మరి పండించడానికి అల్ల అదే పీక్తారు కదా దాన్ని ఏమంటారు నాకు మర్చి చెప్పినానె చిని చినికి చెట్టు కాదు అహ వరి వరి వరి వరి వేస్తారు కదా ఆ వరి కోత అది అట్లా పొలంలో వేస్తూ ఉం కదా నాటుతూ ఉం టారు కదా ఆ నాట్లు నాటడము హ్ హ్ అదే అ అది ఎప్పుడుూ చేయలేదు కాని చూసాను అనమాట దూరం నుంచి చూశాను ఇదైతే ఇంక బై హ్యాండ్ చేశాను అనమాట నేను
ఓకే ఓకే నేను అంటే చిన్నప్పుడు అంటే ఆ అది నేను చెప్పానాను కదా చిన్నప్పుడు కొంచెం ఏదైనా వర్క్ చేస్తే చాలా షార్ప్ గా బాగా చేసేవాడిని
హ
ఎవరైనా ఆ చెప్తే ఉ పలానా అబ్బాయి బాగా చేస్తాడు షార్ప్ గా వర్క్ అని
హ
సో అప్పుడు ఏమవుతుందంటే నాకు అది మీరు అన్నారు కదా వేరుశనగ వేయడానికి మామూలుగా ఒక మడక ఉండేదనమాట ఒక ఎద్లో ఒక మడక ఒక మడక దున్నితే దానికి నలుగురు ఉండాలన్నమాట వేయడానికి ఆ రెండు ఎద్దులు రెండు ఎద్దులు మడక దున్నిత్ అయితే ఆ సాలు అంటారు కదా సాలు వస్తాది ఆ సాలు లో ప ప్పు వేయడానికి నలుగురు కావాలి
ఆహా నలుగురు కావాలి ఆ ఓకే అంటే అది దున్నుకుంటూ వెళ్తా ఉంటే
వెనకాల పప్పులు వేయాలి అవును అప్పుడు నేను చాలా బాగా వేసేవాన్నీ అందరూ వచి నన్ను కోరుకునే వాళ్లు అనమాట ఆ ఊర్లో ఉ వాళ్ళు మాకు పంపించండి పలానా అబ్బాయిని అబ్బాయి బాగ వేస్తాడు కరెక్ట్గా వేస్తాడు కొలత పెట్నీనట్టేస్తాడు కరెక్ట్గా అంటే ఎంత డిస్టెన్స్ కి వేయాలి వాళ్ళు చెప్ చెప్తానర మాట పొలం గల వాళ్లు మాకి ఇంత డిస్టెన్స్ కి వేయండి అనేసి కొందరు నాలుగు అడ్డలకి ఏయమంటారు కొందరు ఒక బిత్తుడికి ఏయమంటారు ఒకరు జానడికి ఏయమంటారు అన్నమాట పప్పు
హ్మ్ అంటే వీటిలో కూడా వేరియేషన్స్ అన్నమాట జానా ఆ అలా అలా ఎందుకు అ
అంటే ఏం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వాలిటీ లేదనుకోండి అది తొందరగా మొలవదనేసి నాలుగు అడ్డెలకు ఒక్కొక్క పప్పు వేయండి అంటారు ఆ పప్ ఆ ఎగ్జాట్లీ అందులో ఒక ముందు కలిపేస్తారున్నమాట దాన్ని వేరు చదల ముందు అంటారు ముందు కలిపేస్తే మనకి వేయడానికి చాలా బావుంటదన్నమాట సాఫ్ట్ గా జా ఐ మీన్ స్లైడింగ్ అవుతుంది జారుతుంది బాగా ఈజీగా చేతిలో నుంచి పప్పు సాన్లేకి
ఆహా
అటువంటప్పుడు నాకు బాగా గుర్తుంది నాకు ట్వంటీ ఫైవ్ రూపీసూ నేనప్పుడు కూ ఐ మీన్ ఇలాంటి వర్క్ కి వెళ్తే మార్నింగ్ ఎయిట్ కి ఎయిట్ థర్టీ కి ఎయిట్ కి వెళ్తే ఈ ఆఫ్టర్నూన్ ఒక్కొక్కసారి వన్ను టూ టూ థర్టీ వరకు అయ్యేది అన్నమాట. ఆ అప్పుడు వాళ్ళు మేము వెళ్ళే వాళ్ళము వాళ్ళు మధ్య లో లెవనో క్లాక్ అలాగ సద్దన్నం బ్రేక్ ఇచ్చేవాళ్ళు సద్దన్నం పెట్టేవాళ్ళు ఎవరైతే చేపించుకుంటారో వర్కు దాని తర్వాత ఆ ఫుడ్ మనం మామూలుగా మాములు మార్నింగ్ మనం మేసి బి సద్దన్నం తాగిసితినేసి వెళ్ళిపోతామా వెళ్ళి తర్వాత వాళ్ మనము సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతాము ఎయిట్ కి అంతేలే ఒకొక్కసారి అయితే చాలా ఎర్లీగా సెవెన్ ఓ క్లాక్ కి వెళ్ళిపోతాము తినేసి వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు వాళ్ళక్కడ మళ్ళ టెన్ టెన్ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ మళ్ళీ వాళ్ళు సద్దన్నం బ్రేక్ ఇస్తారు అప్పుడు వాళ్ళు పెడతారమాట ఒక్కసారి కుందరు వేసే వాళ్ళు కొంచెం మా అప్పుడుయితే నిమ్మకాయ మామిడికాయ ఇంకా ఈ యొక్క సద్ద్దన్నమాట ఉప్పుడు బియ్యం చాలా బాగుంటది ఆ ఆ మరి మామిడికాయ ఎవరికి వేస్తారు
ఆ సద్దన్నం మాటిని ఎన్ని రోజులయిందో ఎన్ని సంవత్సరాలు అయిందో ఆ
మారేడుకుమ్ములు అంటే ఒక టైప్ ఆఫ్ సర్బత్ సర్బత్ సర్బత్ తెలుసా ఆ ఆ సర్బత్ వేర్లే అవే నన్నారి నన్నార వెళ్తరు కదా
ఆ నన్నారి ఆ నన్నారి షర్బత్ దాంట్లో వే దాంట్లో కూడా ఇప్పుడు ఈ సమ్మర్ లో బాగా ఇదవుతాయి కదా
నిమ్మకాయ నిమ్మకాయలు తో కలిసి వేస్తరాన మాట ఊరగాయ ఆ ఊరగాయ వేసినప్పుడు ఆ వేర్లు వేసినప్పుడు ఊరగాయ వేస్తారు చాలా బలే ఉంటు ఉంటండి చాలా టేస్ట్ ఒకసారి నేను నేను ఒకసారి వెళ్ళినప్పుడు మా ఊరికి దాన్ని తెప్పిస్తాను ఆ ఊరగాయ అయితే చాలా ఇంకొంటి కన్నా కిచెన్ కాయే నారదేబ కాయగా ఊరగాయ కూడా వస్తారు చాలా బాగుంట టది
ఉమ్ అంటే లైక్ విలేజెస్ లో ఓ వాళ్ళకైతే ఇలాంటివి బాగా తెలుసుంటాయి అన్నమాట మా మామిడికాయ ప ఊరగాయ టమోటా ఊరగాయ ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా ఇప్పుడు సీజన్ కి తగ్గట్టు ఈ మామిడి కాయలు నిమ్మకాయలు రేటు తగ్గితే వేస్తారనమాట మా అమ్మ కూడా టమోటా ఊరగాయ వేస్తారు ఎండబెట్టి వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకొని అలా చేస్తారు నిమ్మకాయ ఊరగాయి టమాటా ఊరగాయ ఇది మాత్రం తెలుసు మా అమ్మ చేస్తారని ఈ నార దెబ్బకాయ ఇవన్నీ తెలియదు లైక్ ఇప్పుడు పల్లెటూరులో ఉండే ఉండే వాళ్ళయితే
ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్ ఓకే సో అప్పుడు లెవెన్ ఓ క్లాక్ లెవెన్ థర్టీ